హలో ఆల్ నియా
ఆ అక్క
తిన్నవా
ఆ అక్క తిన్న మీర్ తిన్నరా
ఆ తిన్నము ఎమ్ జేస్తునవు
ఏం లేద్ అక్క పడ్ కోవల్ ఇంకా
ఆహా
మీరు
పడుకున్నాం మేము సుద్దాం కాల్ జేద్దామని అన్ జేష్ నా నిన్నే
ఔనాక్క
ఆ
ఉమ్
హరీష్ మాట్లాడిండా
ఆ అక్క మాట్లాడిండు
ఆ కాల్ జేస్తుంటే లిఫ్ జేస్తలేడే
ఏమో ఇందాక బయట కూచుండే అందరూ అనేశ్ అన్ నుండే అక్క
ఆ
తర్ వత్ ఇగ తెలీదు గల్లీలో కూచుండే అందరమనేషి అన్నుండే
ఔన సరే మరి
సరే అక్క
సరే బయ్
బాయ్ బాయ్ అక్క డిష్